హలో
హలో
హలో
హలో
బావున్నారా అండి
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బ
తిన్నారా
అయిపోయిన
ఏం లేదు మీరేం చేస్తున్నారు ఆ అయినయి మీ అయిన
ఇప్పుడే భోజనం అయి అయిపోయింది ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నా
అవునా తిన్నార ఏం తిన్నారు
వంకాయ కూర టమాటా చట్నీ అండి వం కయా పూరా టమాట
ఆ అవునా
ఇంకా ఏం విశేషాలు
ఏ ఇ ఆ బాగుంది ఇక బాగా ఎండలు కొడుతున్నాయి కదా
ఆ మా దగ్గర కూడా బాగా ఎండలండి
అవును బాగా ఎండలు కోడుతున్నాయి బటికి లేగా
అంతేనా అ ఇంకా ఏం విశేషాలు ఇక్కడే ఉన్నాండి భోజన తిన్నానండి తిని కూర్ కూచున్న ఇట్లా ఎండ బాగుంది కదా
టెంపుల్ కెళ్ళార
వెళ్ళొచ్చా అండి
అవునా ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర
సెవెన్ డేస్ అండి భాగవత సప్తావం జరుగుతాంది
అవునవును
సెవెన్స ఈ త్రీ డేస్ ఈ రోజుకు
అనలా
ఊ
మా దగ్గర అట్లేం ఉండయి జస్ట్ టెంపుల్ కి ఎల్లి అస్తారు అంతే
ఎవరూ
మ మా దగ్గర అట్లా ఏముండదు ఓన్లీ జెస్ట్ టెంపుల్ కి వెళ్ళి అస్తారు
అంటే మా దగ్గర కూడా ఏమి ఉండదు కాకపోతే ఈ భాగవతం చదివి చెప్పించుకోవాలని అయ్యగ అయ్యగారిని మిళ్ళ వంపుకున్నాం మేము అంతే
ఔ అవునా
ఆ లేక లేకుంటే నార్మల్గా అయితే టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టు కోనుకొని రావడమే
ఆ మీరే చెప్పించుకు కోంటున్నారా
ఎ మేం కాదండి మా దగ్గర ఒక వైశ్యాస్ ఉన్నారు వాళ్ళు అయ్యగారిని విలా పంపిన్రు ఉ కాకపోతే వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు ఇంట్లో కాకుండా గూళ్ళో పెట్టింరు అందరు ఇంటారు కదా అని
ఉమ్ పాలరాతి తోనే కట్టిర్రా మీ గుడి
అవునండి సాయిబాబా టెంపుల్ పాలరాతిదే
అవునెక్కడైనా కూడా ఇప్పుడు టెంపుల్స్ అట్లనే కడుతున్నారు
అంటే గుడి మొత్తం పాలరాతి కాదండి గుడి లోపల విగ్రహము ఆవుగా సింహాసనం ఒక్కటే పాలరాతి మిగతా అంతా ఇట్లా
ఆ అవునా మాది కూడా అంతే కా లోపట టెంపుల్ దగ్గర అయితే పాలరాతి తోని కట్టిర్రు
అవునా
ఆ అవును
ఇంకండి ఇంకేం విశేషాలు
ఇంక ఏం లేదు మొన్ననే క్రికెట చింది కదా
అవును చూసారా అండి అబ్బా అది చూస్తే మన నరాలు మనకే తెగి పడ్డాయా అన్నంత ఫీలింగ్ వచ్చింది మాకైతే
ఆ అవును
ఆ మన ని ఇంగ్లాండ్ తోటి కదా గెలిసింది మనం
ఆ అవును
ఇంగ్లాండ్ తోటి అసలు మనం గెలవమేమో అన్నంత ఫీలింగ్ వచ్
అవునవును మళ్ళా మనమే కిందకి ఉండే కదా ఫస్ట్
ఆ ఉత్కంఠ బరితంగుండె ఇంగ్లాండ్ తోటి గెలిసినాము అంటె టే మళ్ళి ఇంగ్లాండ్ మళ్ళి ఫైనల్కొచ్చాం మనం
అవునవును గెలవదునుకున్నాం ఫస్ట్
అవునవును ఫస్ట్ ఇంగ్లాండ్ తోటి గెలవకుంటే మనం ఫైనల్ కి రాకపోదుము ఇంగ్లాడు తగ్గఫర్రాడింది మరి రెండు వందల యాభై మూడు మనం కొడితే అది రెండు వందల నలభై చిల్లర కొట్టి ఏడు రండ్ల తేడాతోడు గెలిచాం ఉమ్
చూసిన నైట్ లేెవంద అవరక లేలవన్ క గచిన
ఇంగ్లాండ్ తోటి గెలిచినాకనే మనం న్యూజిలాండ్ తోటి ఫైనల్ కు వచ్చాం
అవును వాళ్ళు బా బాగా ఆడుతె ప్రతిసారి వాళ్ళకిే వచ్చేది
ఎందుకండి పోయినము గత మూడు సంవత్సరాలు కూడా మనం గెలిచినాము
అవును అని
హమ్
అవును
అదే అదే
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియానే ఉన్నది బాగా అంటే
అవునవునండి
ఎక్కడే విష్ణు కూడా
మీరు కూడా చూస్తారా క్రిక
ఆ చూస్తారు చూస్తారు మీరు
చూస్తామండి క్రికెట్ ఉన్న రోజు ఇక పంండగనేక తొందర తొందర పని చేస్త కోడం టీవీ దగ్గర కూర్చోవడం అంతే అంతే ఇగా ఉహు ఇంకా మరీ మన మనదానింతోటి ఇంకా ఏదైనా ఆడుతుందంటే ఇగా ఆ రోజు ఆ టీవీ మనకు శరణ్యం
ఉంటది మనది గెలవాలి గాని వాళ్ళ
అంత అంతే కదండి
హు
ఇంకా ఒక టీవీలో క్రికెటే చూస్తారా అన్ని
ఏ ప్రోగ్రామ్ చూస్తాం కొత్త కొత్త సినిమా సినిమా చూస్తాం ఢీ జోడి ఇట్లా ఏమైనా వస్తే కూడా చూస్తాం డాన్స్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తా వత్తాయి కదా
అవును నేనైతే ఈ సినిమాలు బాగా తక్కువ అండి చూడడం
అవునా
కాకపోతే ప్రోగ్రామ్స్ చూస్తా ఈ జబర్దస్త్ అని మేమైతే సుమా ప్రోగ్రామ్స్ అని ఇవొస్తాయి కదా హ్మ్ అవి చూస్తా అవి బాగా
అవునా
అవి బాగా చూస్తా క్రికెట్ చూస్తా ఇగా ఏమి నచ్చలేదు అనుకోండి ఎ భక్తి ఛానల్ చూస్తా బాగా
ఫోన్ కి పెట్టి చూస్తాం కొత్త సినిమా వస్తే మా ఫోన్ పెట్ పెట్టి చూస్తాం నార్మల్ గా వస్తేనేమో ఇట్లానే చూస్తాం అన్నట్టు
అవును
హ్మ్
ఇంకేం విశేషాలు
ఏం లేదు ఇగ కొత్త మూవీస్ వస్తున్నాయి గదా ఆ ఏల్లీరు మీ వాళ్ళు
మా వాళ్ళు వెళ్ళిండ్రు ఇక్కడ మా పాపకి మ్యారేజ్ అయిపోయింది బాబు బాబు ఊరికెళ్ళిండు నేను ఒక్కర్తినే ఉన్నా
అవునా
హ్మ్ మరి వాళ్ళ పిల్లలు మధ్యాహ్నం వస్తారా లంచ్ బాక్స్ అరేంజ్ చేస్తారా
ఏ లేదు మార్నింగే తీసుకెళ్తారు
మార్నింగ్ ఏ తీసుకెళ్తార
ఆ అవును
బస్సా లేకుంటే
బస్సే బస్ బస్ అక్కడ నుంచి వస్తది స్కూల్ బస్
స్కూల్ బస్సే
ఆ
ఇప్పుడు స్కూల్ బస్సులల్లా స్కూల్ బస్సులకు ఫీజు కట్ట పిల్లలు చదువుకోవడానికి కట్టాలె మళ్ళీ వాళ్ళ మెం మెయింటెనెన్స్ ఫీజు స్కూల్ మెయింటెనెన్స్ ఫీజు అంటే కట్టాలి వాళ్ళకి టై అన్నా కట్టాలి బ్యాడ్ జన్న క కట్టాలి డ్రెస్సులకు కట్టాలి పుస్తకాల కి కట్టాలి
ఏదైనా ప్రైవేట్లా కట్టుడే
హు
గవర్నమెంట్వీ కూడున్నాయ్ గానీ వేద్దాం అనుకుంటాన్నాం నెక్స్ట్ ఇయర్ అవే ఇప్పుడు మంచిగ అయితున్నాయ్ కబా
అవును మనప్పుడు లేకుండే గానీ
హుం
మనప్ ప్పుడు చదువుకుండేప్పుడు. గవర్నమెంట్ ఇంత అం లప్ గల్ మ్ ఇప్పుడుం గవర్నమెంట్ మంచిగా అయితది
ఇప్పుడు మంచిగా అయితుంద
మ్ మేం గుడా పిల్లల్ని చదిపిచేటప్పుడు. ఫిఫ్త్ వరకు ప్రైవేట్లో చదిపించాం తర్వాత ఈ గవర్నమెంట్ స్కూలేసినం
అవునా
మ్
గవర్నమెంటె ఇప్పుడు మంచిగా అయితుంది గదా మెమోల్ని చేరేసి ఇస్త మన్నట్టు మ్
యాదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్న జీతాలకు పిల్లల్ని జదిపియడం అంటే కష్టం ప్రతిదీ డబ్బుతో కొనాల్సిందే ఇప్పుడు
అవునవును ఏం జేసిన డబ్బుల్ ఏం జేసిన డబ్బులే కావాలి
అదే అందుక్ కే అంటే మనప్పుడు అంతంత్ త మామూలుగా ఉండే. ఇప్పుడు మంచిగా గవర్నమెంటె మంచి డెవలప్లో ఉన్నది కాబట్టి దాంట్లోనే వేద్దాము. అని మేం గుడా అనుకుని అప్పుడు అందుల్నే వేసినాం. గవర్నమెంట్లనే వేసి చదిపించినాం ఆ పా పాప టెన్త్ వరకు అయినంకా. తర్వాత ఇంటర్ గుడా గవర్నమెంట్ల్ చదువుపిచ్చి మ్యారేజ్ జేస్ సిన
ఉ
ఉ
గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు ఫెసిలిటీస్ కూడున్నాయ్. హాస్టల్ చదివే వాళ్ళకైనా అప్ అండ్ డౌన్ వాళ్ళకైనా ఫుడ్ అక్కడే పెడతారు అన్ని అక్కనే కదా
అవునవునండి
ఆ ఇంకేం చేస్తున్నారు
ఏం లేదండి డ్యూటీకి వెళ్ళొచ్చినా కూర్చున్నా
ఆ అక్కడనే స్నాక్స్ పెడతారు అన్ని పెడతారు సేమ్యా మనం ఇట్లా చెయ్యనివి కూడా వాళ్ళకి పెడతారు హాస్టల్ లో
అవునండి
ఉ ఫుడ్ ఓకే హాస్టల్ అయితే బాగానే ఉంటాదిగా
అవును ఇక అదే మనకొచ్చే జీ చిన్న జీతాలకి పెద్ద పెద్ద చదువులు చదిపించలేము కాబట్టి అదే గవర్నమెంట్లు ఏస్త
ఆ ఇంకా అది ఇప్పుడు బెటర్ అయింది ప్రైవేట్ కంటే అంటే ఇంకా ప్రైవేట్ అస్సలు ఇది చదువా
ఇంకండి
టైం పాస్ ఉది సార్
ఉ
టైం పాస్ చేస్తారు ఇంకా ప్రైవేట్ లోని
అవునవును
గవర్నమెంట్ అయితే ఇట్లా చదవాల్సిందే కదా అని వాళ్ళకి కూడా థింకింగ్ వస్తంది చదువుతారు
అవును
హ సరే అండి ఆ ఇప్పుడు తింటామండి
ఆ ఓకే అండి
ఓకే